అద అద హలో ఏం చస్తున్నారు ఆ
ది హలో
ఆ చెప్పు ఏం చేస్తున్నావు ఖాళీయేనా
హలో నువ్వు
నేను ఖాళీయే ఎలా జరిగింది రోజు
బోంజేసవా
చెక్క
ఇంకా తినలేదా నువ్వు ఇంకా తినలేదా మరి టైం అవుతుందేమో
ఆ
ఇ
ఏమో లే హు రోజు ఫస్ట్ గా తినేస్తావా
ననా ఏ నిన్నా ఏటై ఇప్పుడు తినస్తాను అక్కాయ్ ట్వంటీ మినిట్స్ లో అవును చాలా మంది జరిగింది
ఉ
డైలీ రొటీన్ ఏం చేస్తా పొద్దున్న లేసివెంటనే ఉ
వాకింగ్ చేస్తాను
హు
నే
అంత నీకె చేయవా ఎక్ససైజ యోగా అలాంటివి చేయవా
నీను చేయిస్తాను ఓ డైట్లాంటివి ఫాలో అవుతావా నేను ఒక శాంతికి అంట ఒక ఓహ మరి ఫాలో అవ్వాలి కదా సెవెంటీ కేజీస్ అంటే
ఏం చెప్పు కాలజమున్
ఉమ్ అయితే గుడ్డునుకో చపాతి తిను.
ఉమ్
ఎంటనే ఐటం తీన్నమ్మానై తెన్నమ్మానేసి మిల్క్ మ అ గా లాంటీ తాగు మజ్జిగ చాలా మంచిది ఆరోగ్యానికి ఏ
అ
మ్ అ అంటే మీకు మజ్జిగ అంటే స్పూన్ లా లాగితే అలర్జీ లాంటివి ఏదైనా ఓకే అలర్ ఇలాంటివి అన్నానా లేకపోతే ఆరోగ్య సమస్యలా ఆ అంటే లెద్ లేవే నేనే పేద్ ఓకే మరి ఇలాంటివి ఎందుకు చెయ్యరు అంటే వేయిటి వ్ కనిపెట్టారే ఆ
మ్ టాస్తాగాని
ఉమ్ వచ్చేస్తానాయిగ ని నాడు న్నాను
ము ము హలో
ము పాల్ తాగుతావా డైట్ ఆ ఫాలో అయితున్న అంటే నేను చాలా స్లిమ్ గా ఉంటాన అనమాట ఆ ఏంటి
ము ఉమ్
అదే పొద్దున్నే ఆరు గంట్ ఆరు అంటే కరెక్ట్ గా ఆరు కుడా అవదు పావ్ దక్వఆరు కి లేస్తాఅన మాట
మీరా
ఆ ఆ అవును పావ్ దక్ వారికిలే ఇచ్చి కొంచెం చు సేపు వామప్ చేసి ఈ ఆ తర్వాత ఎలాగా ఉహూ అవును గుడ్ హాబెట్స్ అంటే నేను నేనంటే గుడ్ హాబెట్స్ అది వేరే విషయం అనుకో పొద్దున్నే లేచి చెప్పా కదా పావు తక్కువ ఆరు కే లే లేస్తానని చెప్పి లేదు లేచి ఎక్సర్సైజ్ చేసి ఎక్సర్సైజ్ అంటే ఉమ్ ఒక్కొక్కసారి జిమ్ కి కూడా వెళ్తాను సమ్ టైమ్స్ అన్నిసార్లు కాదనుకో హుమ్మ్
ఏంటి లేదు ఉమెన్స్ కి విడిగా ఉంటది జిమ్ బాయ్స్ జి బాయ్స్ గర్ల్స్ జిమ్ నేను వెళ్ళను
హుమ్
హుమ్మ్ తాత యోగా చేస్తాను
ఉ
హుమ్ ఆ తర్వాత హుమ్మ్ ఆ ఏంటి యోగాసనాలు ఏమన్నా చెప్తే నేను ట్రై చేస్తాను కదా ఏముంటాయి ఆ నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి గూగుల్ లోనో లేకపోతే యూట్యూబ్ లోనో సెర్చ్ చేస్తే చాలా ఆసనాలు వస్తాయి దాంట్లో నీకు వీల వీలుగా ఏది ఉందో అది ట్రై చెయ్
అలా అంటారు ఏంటి మీరు డైలీ చేస్తారు కాబట్టి మీకు రొటీన్ గా ఎలా చేస్తారో చెప్తే నేను అలా చేస్తాను
వన్స్ చేయననుకో నార్మల్ గా ఇంకా ఫిట్ గా ఉండడానికి చేస్తాను అంతే హుమ్మ్ అవును ఫిట్నెస్ కోసం ఎలాగా ఫిట్గా అవ్వాలంటే ఏం చేయాలి డైట్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ చేస్తే చాలు అ తిండి మానెయ్యాలా తిండెం మనక్క ఎక్కలొద్దంటే ఎక్కువ తినకుండా అలా కొంచెం క్వాంటిటీ లో తింటే సరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ఇంకా స్లిమ్ గా అవుతారు
నువ్వు ఎక్కడికి
ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు కాలి ఇప్పటి వరకు బుక్ చదివాను ఆలనా కుచ్చ మీరేం జేస్తూన్నారు దుతాయి అంట ఆ ఆ అవును
ఉ
మీకు చదివే అలవాటుందా
అ
లేదా
అ
ముహు ఎలాంటి బుక్స్ ఇస్తాం అంటే నీతి కథలు ఇష్టమా లవ్ స్టోరీస్ ఇష్టమా లేకపోతే ఇంకా అలా అంట అన్నిట్లే ఎక్కువే చూస్తారు
ఆ ము
అంటే మీ ఇంటి షెల్ఫ్స్ నిండా బుక్స్ నింపె ఉంటెను ఎలగ
మ ప
లైబ్రెరీ ఓ మీ ఇంటి పక్కనే ఉంటంద లైబ్రెరీ సవ అసలు మంచి పొజిషన్ లో మీ ఇల్లు ఉండడం చాలా గ్రేట్
ఉ
ఓకే ఆ రోజూ వెళ్ళి చదువుతారా మీరు ఎప్పుడు మార్ని ఓకే ఇప్పుడు కూడా చదువొచ్చారనుకుంట అయితే మరి ఇంటికి బుక్ తెచ్చుకోపోయర పడుకు చెదుకుందు
అ
కుచ్చుని ప్రశాంత మై ఆ క్లైమేట్ లో అలా తింటర నై స ఆ బట్ చాలా మంచి ఆ బెట్టన్నాయి ఇంకేంటి మరి ఒక అదికి షాపింగ్ చేసరా ఉప్ ఊప్ దగ్గరగా ఒ లక్ పీపుల్ అంట అంటే లక్కీలో బాగుంటాయా షాపింగ్
అఊహ్
ఎంత ఇంట్రెస్ట్ మీకు అంటే జీన్స లేకపోతే
ఆడ వరస ఈడావరుస బట్టమ వేసు పడ
అంటే షార్ట్స్ కూడా వేసుకుంటారుమ్ ప అంటే పండగకి షార్ట్స్ అట్లటివి కూడా వెసుకుంటారా ఓకే అంటే మార్నింగ్ లంగావోనీ టైప్ లో పద్ధతిగా ఏస్ కుంటా ఓకే మీకు ఏ కలర్ ఇష్టం బ్లాకా బ్లూ అలా
మ్ గ్రీన్ కలర్స్ లో మీ
ఊ
ఉమ్ హు నచ్చన్ కల్రూ ఆ ఎల్లో ఉ ఓకే నేను ఇంకా బ్లాక్ ఏమో అనుకున్నా
బ్లూ టీకా
ఏంటి నాకు స్కై బ్లూ ఇష్టం
ఆ యా నచ్చిన కలర్ అంటేం గదా అన్ని కలర్స్ ఇష్టమే
ఎల్లో ఎందుకిస్టం లేదు
ఇష్టం మీకిష్టం లేద అని అంటున్నరు ఎల్లో అసలు ఎల్లోనీ ఎందుకు ఇష్టపడారు మీరు ఒక రీజన్ తెలుసుకోచ్చా
బ్
అదే ఓకే అంటే మీ కళ్ళకి అది బాగా కనిపించదు అంతేనా ఓకే నీకు ఎల్లో డ్రస్లులు కూడా ఉండవా
తిను తర్వాతయినా కొనుక్కుంటారా లేకపోతే అసలు ఇంకా దాన్ని లిస్ట్ లోంచి తీసేసారా ఓకే ఏమి ఫ్రెండ్ పెళ్ళికి నీకు
నాకు తెలీదండి
ఓకే అంటే మీరు హల్దీ అంటూ చేసుకున్న సరే రెగ్యులర్ గా ఏసుకోవాలి ఇలాగే ఏసుకోరు కదా హ్మ్ ఓకే నైస్ నైస్ టేస్ట్ తనది హ్యాబిట్స్ అండ్ నైస్ హాబీస్
అ
మీ మీ టేస్ట్ దాని దేముంది దానిదేముంది లెండి పర్లేదు అవి ఏదో చిన్న చిన్న అంతే మీకున్న హ్యాబిట్స్ అంటే అవి నాకు లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను ఫస్ట్ అ హలో
అ
సరే ఉంటాను బాయ్ గుడ్ నైట్ హేవ్ ఎ నైస్ డే గుడ్ నైట్ బాయ్
అ